హాయ్ సార్ హౌ ఆర్ యు
ఫైన్ హౌ ఆర్ యు
సరే అడబిల్టీయూ
ఎస్ ఎస్
ఎలా ఉన్నారు
బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు
య గుడ్
డే
నిన్న మూవీకి ఎల్లారండి ట
ఆ
ఫ్రెండ్స్ నిన్న మూవీకి వెళ్ళారంట ఫ్రెండ్స్ తో ఏ మూవీకి వెళ్ళారు
దురంధర్
బాగుందా
ఉ బాగుంది
ఏంటి కాన్సెప్ట్ ఎవరు
కాన్సెప్ట్ ఏంటంటే స్పై మూవీ ఆ ఒక ఏమంటారు మోహిత్ శర్మ అని మేజర్ మోహిత్ శర్మ గురించి ఒక
అంటే రియలిస్టిక్ స్టోరీయా రియల్ స్టోరీని తీసారా మూవీ
అవునవును రియల్ స్టోరీనే
కే సో అంటే ఇన్స్పైరింగ్ గా అనిపించిందా మీకేమన్నా
చాలా
సో మా ఫ్రెండ్స్ కూడా వెళ్దాం అంటున్నారు సో దట్ మీరు వెళ్లారని తెలిసింది అదే తెలుసుకు కుందామని చేసాను
వెళ్లొచ్చు చాలా బాగుంది అంటే ఒక కో ఇన్సిడెన్స్ తెలుసుకోవచ్చు అంటే మనకి పాకిస్తాన్ మనకి వార్ వార్ సెటిల్ అయినయి ఇంకా వాళ్ళకి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.
ఓకే
ఉంటయి ఇంకా ప్రింటింగ్ అమౌంట్ అదే ఇండియన్ మన్ కరెన్సీ ప్రింటింగ్ ఇవన్నీ తెలుసుకోవచ్చు అండ్ ప్లాన్స్ ఎలా ఎస్ వస్తున్నారా అని చెప్పేసి
జరుగుతుంది ఓకే అంటే ఇది ఏమన్న డిప్ డిపార్మెంట్ స్పై డిపార్మెంట్ ఆ
ఆ అజిత్ డోవల్ అని ఉంటారు కదా రా ఏజెంట్
అబ్దుల్జయా
సో అజిత్ ధోవాల్ ఒక మేజర్ ని సెలెక్ట్ చేసుకుంటారు పాకిస్తాన్ పంమించడానికి ఆర్మీలో
రా నుండి సెలెక్ట్ చేసుకుంటారా
వ సో వాళ్ళని ట్రైన్ చేసి పోలీస్ కదు ఆర్మీ నుండి యాక్చువాల్గా తను అజెం దొవాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్ కానీ తను రా రాకి డైరెక్టర్
ఓబ్జి
ే ఆ దురంధరనైనా మన రియల్ లైఫ్ లో వచ్చేసి మేజర్ మోహిత్ శర్మ
ఓకే
తనెంటంటే వాళ్ళలో కలిసిపోయి ఆ వాళ్ళలో అంటే అక్కడ పార్టీ కూడా పెడతాడు తను
అంటే ఇది జరిగింది అజిత్ దోవాల్ గారి టైమ్ లో జరిగిందా
యస్
ఇట్ మీన్స్ ఇందిరాగాంధీ గారు పంపించినటువంటి ఆ ఏదైతే ఆ వాళ్ళకిచ్చిన టాస్క్ లు ఉన్నాయో ఆ టైం లో ఈ మోహిత్ అనే అతను కూడా అజిత్ గారితో ఉన్నారు అంతేనా
అంతె
ఓకే సో అంటే హెడ్ వచ్చేసి మనకి అజిత్ దోవా గారే
అవును అంటే మన ప్లైన్ హైజాక్ చేస్తారు
ఆ
హైజాక్ చేసినప్పుడు ఇంకా దీన్ని సాల్వ్ చేయాలి ఎట్లా సాల్వ్ చేయాలని అజిత్ డోవల్ గారు ఏం చేస్తారంటే ఇళ్ళు ఇట్లా కాదు మనం ఏజెన్సీ పంపించాలి ముందే ఏం జరుగుతుంద అని తెలుసుకో తెలుసుకోవాలి అసలు వీళ్ళకి వెపన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇండియాలోకి రావడానికి ఎట్లా వస్తున్నారు వీళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక స్పైన్ నీ మనం పెట్టాలి ట్రైన్ చేసి అని చెప్పేసి అజిత్ ట్వెల్ అప్పుడు తీసుకుంటాడు
ఓకే అలాంటి తీసుకోవాలి అని అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ని పర్మిషన్ ఇవ్వాలి కద్ దా
సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారు అప్పుడు ఆ మినిస్టర్ ఉంటారుఎవరంటే యూనియన్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకుంటారు
ఓకే అంటే వీళ్లే ఇస్తే సరిపోతుందా మనకి ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా ఇవ్వాలా
ప్రైమ్ మినిస్టర్ దగ్గరకి అవసరం లేదు ఓన్లీ వీళ్ళు ఇస్తే సరిపోతాది
అంటే అదర్ కంట్రీకి వీళ్ళు వెళ్తున్నారు కదా స్పైైగా
అదంతా అజిత్ డోవాల్ చూసుకుంటారు ఆయనే కదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ప్రైమ్ మినిస్టర్ కి అండ్ అజిత్ డోవాల్ కి రిలేషన్ ఉంటది ఈయనా తనకీ చెప్తారు ఏం జరుగుతుంది ఎందనేది ఆ మోడ్ అప్ ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు మీరు ఏదంటే అది తీసుకోండి మీ డిసిజన్ మీద మాకు నమ్మకం ఉంటది అంటారు
ఓకే ఆ
ఇంకా మొత్తం అజిత్ డోవాళ్ళే చూసుకుంటాడు నేషనల్ సెక్యూరిటీ మొత్తం ఆల్డ్రాడిీ తను ఒ క్క కొన్ని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాటు ఉంటారు కదా పాకిస్తాన్ లో అజిత్ డోవల్
ఆహా అం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్ ఉండడం దే అప్ ఇక్కడ ఈ న్యూస్ అనేది బయట రావడం జరిగింది లెటర్ ఆ వీళ్ళు దాన్ని బయటకు తేవడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ ప్లాన్ చేస్తారు
అవును
ఓకే
చాలా జరిగాయి చాలా ఉంటాయి దాంట్లో మూవీలో బాగుంది అంటే ఇంకా ఇం ఇంకేంటంటే ఆ మూవీస్ శర్మ చాలా ఇవి ఆపుతాడు ఆపరేషన్స్ వాళ్ళు చేసే ఆపరేషన్స్ యాక్చువల్ గా ఇది టూ థౌజండ్ అండ్ మేజర్ మూవీ వాళ్ళు ఉంటారు కదా సందీప్ కృష్ణ చనిపోతాడు ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు కదా టూ థౌసండ్ ఎయిట్ లో యా యా నవంబర్
ఇవన్నీ డిఫెన్స్ సెక్టర్ మూవీస్ ఏ గా
అవును టూ థౌజండ్ ఎయిట్ నవంబర్ ట్వంటీ సిక్స్ లో ఒక ముంబై అటాక్ జరిగింది కదా
అవునవును
యాక్చువల్ గా అది అక్కడ ఉన్న అప్పుడు స్పైగా ఉన్న మేజర్ మోహిత్ శర్మ ఆపాల్సింది యాక్చువల్ గా కాకపోతే ఆ డేట్స్ మార్చారు ఆ డేట్స్ మార్చడం వల్ల తనకు తెలియలేదు ఆ మొంబైల్ అటాక్ జరుగుతుం జరుగుతుందని
ఓకే
ఆ తను అనుకున్నాడు ఆ రోజు జరగాలి జరగలేదంటే అది అయిపోయినట్లే అనుకుంటారు కాకపోతే వాళ్ళు డేట్ మారుస్తారు వాళ్ళతో పాటున్నారు నాకేందుకు చెప్పలేదు
ఒకవేళ ఆపకుండా ఉండుంటే అం ఏ డేట్స్ మార్చకుండా ఉండుంటే కనుక అది ఆగిపోయేది
యా యా ఆగి పోయేది ముంబై అటాక్ ఆగిపోయది అప్పుడు అంతా సెక్యూరిటీ చూసుకునేవాళ్ళు యాక్చువల్ గా డేట్ నాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు అప్పుడు నువ్వు బయటికేళ్ళావు మే డెసిషన్ లోపల వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళతో కలిసిపోతారు కదా పాకిస్తాన్ వాళ్ళతో
ఓకే మన డిపార్ట్మెంట్ లో అంటే మన సైడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోతారా
యా అసలు దురంధర్ అనే వాడే మోహిత్ శర్మ సో వాళ్ళతో కలిసిపోతాడు అందరిట్లో అంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఆ ఆ అయితే తన అంటారు అంటే ఆ మొత్తం కలిసిపోతారు వాళ్ళకి నమ్మకం తెచ్చుకుంటాడు ఫస్ట్
ఓకే ఆ స్పై అంటేనే ఇంకా వాళ్ళ దగ్గర నుండి నమ్మకం తెచ్చుకోవాలి మరి డేట్స్ ఎలా తెలియకుండా పోతాయి
సీక్రెట్ గా మెయింటైన్ చేత్తరు కదా
అంటే ఇతను వాళ్ళలో కలిసిపోయాడు కదా ఇతనికి కూడా తెలిసి ఉండాలి కదా
తెలిసింది ఆల్రెడీ ఒక డేట్ అనుకున్నారు అ డేట్ ను ఆ డేట్ ఇన్ఫార్మ్ చేస్తారు మన ఇండియాకి
ఇన్ఫార్మ్ చేశారు మళ్ళీ క్యాన్సలేషన్ అయినటువంటి డేట్ లోనే తెలీలేదా
తెలీలేదు తను అనుకున్నాడు ఆ డేట్ లోనే అయిపోతుది మనం ఆపొచ్చు అని చెప్పేసి ఒక ఒక లెటర్ త్రూ పంపిస్తాడ అనమాట
ఇప్పుడు మరి అది అది అతనికి అంటే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి పెట్టినట్లే కదా నువ్వు మాకు ఒక డేట్ ఇచ్చావు ఆ డేట్ లో జరగలేదు హ ఇంకా వేరే డేట్స్ వాళ్ళ ప్లాన్ చేసుకున్నారు సో నువ్వు ఆ డేట్స్ మళ్ళీ కనిపెట్టలేకపోయావు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఇతన్ని ఎవరైతే మోహిత్ తారు దురేందర్ ఆ ఈ పర్సన్ని బ్యాడ్ గా చేసేస్తారు కదా
బ్యాడ్గా చేసారు తను కూడా అట్ల ఏం లేదు తను కూడా కొంచెం బాధపడతారు అసలు దాంట్లో జాయిన్ అవ్వడం అంటేనే గ్రేట్ అచీవ్మెంట్ తను ఫస్ట్ థింగ్ అట్లా ఏం కాదు లాస్ట్ కి ఇంకా చాలా ఇది ఆ ఇంకా అక్కడ చాలా స్పైస్ ఉంటారు ఇండియన్ స్పైస్ ఆ అవును చాలా సపోర్టివ్
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సెకండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి
ఆ డేట్ నాకు తెలిదు అని చెప్తాడు ఆ ఆ అవును యాక్చువల్ గా పక్క చాలా సీన్స్ ఉంటాయి చాలా సీన్స్ అంటే ఆ దాంట్లో ఉన్నోళ్లు తెలియకుండా ఇండియన్ వాళ్ళు ఉంటారు వా ఆ మోహిత్ శర్మ కి నో నోనో ప్చ్ ఆ ఒక పార్టీ ఉంటది ఆ పార్టీలో ఒక ఒక ఏమంటారు ఒక మెయిన్ క్యాండిడేట్ ఉంటారు తను ఎమ్మెల్యే పోటీ చేస్తారు కానీ ఆ విషయం వాడికి తెలియదు వాడు పాకిస్తాన్ వాడే అనుకుంటారు కానీ ఆయన కూడా రా ఏజెంట్ అని ఆ
అంటే అటువైపు రా ఏజెంట్స్ కూడా ఉంటారు అయితే
చాలా మంది అంటే మన ఇండియా వాళ్ళే చాలా రా ఏజెంట్స్ ఉన్నారు అక్కడ తెలియకుండా ఒకళోకలికి తెలియకుండా
అంటే రా ఏజెన్సీ వాళ్ళు కూడా రా నుండి వచ్చారు ఇక్కడ ఉంటున్నారున్న సంగతి వాళ్ళకే
వాళ్ళకి తెలి తెలీదు కాకపోతే వీళ్ళు తెలుసుకునే ఇంకా ఇట్లా చేస్తుంటారు ప్చ్ అంటే నువ్వు ఇండియా నుంచి వచ్చినావా అదిని తర్వాత తెలుసుకుంటారు యాక్చువల్ గా మెయిన్ ఆ ఎమ్మెల్యే ఉంటు ఆ ఎమ్మెల్యే ఏంటంటే లాస్ట్ కి అదొక షాకింగ్ న్యూస్ ఇస్తడు నేను కూడా స్పైన్ ఇండియన్ స్ పన్ అని చెప్పేసి యాక్చువల్ గా దూరంధర్ ఏం చేస్తారు అంటే ఆయన కూడా చంపేయాల అనుకుంటాడు ఎందుకంటే ఆయన ప్యూర్ ప్యూర్ ప్యూర్ ఆఫ్ పాకిస్తాన్ ఉంటాడు అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇండియాకి చేస్తారు కాకపోతే ఆయన పా ఇండియన్ అనే తెలి తెలియనడు ఎవరి కూడా స్పైస్ కూడా తెలియనడు మా ఇండియన్ స్పైస్ కూడా
ఓకే అంటే అలా మెయింటైన్ చేయాలన్నమాట వాళ్ళు ఇక్కడ లేదనంటే ఎక్కరించి చంపేస్తారంట కదా
వాళ్ళు క్రియలుగా చంపేస్తారు చాలా క్రియలుగా చూపిస్తారు అది కూడా ఎట్లా చంపేస్తారు ఆల్రెడీ దురంధరం ముందే ఒక స్పై ఏజెంట్ ని చంపేస్తారు
ఓకే అంటే అతను ఎలా దొరు తాడు మరి
ఆ అంటే నార్మల్గా ఎట్లా దొరుకుతాడో తెలియదు అది చూపించరు దొరికాడు దాన్ని చాలా ఘోరంగా చంపుతారు వాడు ఎదురుగా చంపుతారు
బస్
అదే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిన మూవీ వచ్చింటది నెట్ లో కూడా ఉంది
ఓకే ఓకే సార్ ఫైన్ థ్యాంక్ యూ మంచి రివ్యూ విచ్చార
ఓకే మేడ
వెల్తమ్ థ్యాంక్ యూ సో మచ్
ఇంకా ఏంఅన్న ఉందా అయిపోయిందా